హలో
హలో
హాయ్ బ్రో వినిపిసు స్తుంద బ్రో
ఆ వినిపిస్తుంది బ్రో మీకు
నాకు విను తిన్నారా బ్రో
ఆ తిన్నా బ్రో మీరు తిన్నారా
ఆ తిన్నా బ్రో
అ
నేను మీతో ట్రిప్స్ గురించి సంభాషించాలనుకుంటున్నా బ్రో
ఆ చెప్ప కండెక్టరు
మీరు రీసెంట్ గా ఎక్కడికన్నా ట్రిప్ కీ వెళ్ళారా బ్రో వెళ్తే ఎక్కడికి వెళ్ళారు
హంపికి వెళ్లాను బ్రో నేను
హొ హొ అంటే ఎవర్తో ఎల్లారు బ్రో
ఉన్న ఫ్రెండ్స్ తో వెళ్ళ బ్రో
ఓకే ఓకే బ్రో అంటే ఏం ఆ అక్కడ ఏమేమి చూసారు అట్లా కొద్దిగా నాతో షేర్ చేసుకుంటారు బ్రో
ట్రావెలింగ్ లో అయితే ట్రైన్ లో వెళ్ళాం బ్రో వెళ్ళేటప్పుడు
అంటే డైరెక్ట్ హంపి కుందా ట్రైన్
ఆ అవును అంటే బెంగళూరు నుంచి హంపికి వెళ్ళాం
ఓకే బ్రో
అ వెళ్ళే ట్రైన్ జర్నీ అయితే బాగా ఎంజాయ్ చేసాం బ్రో ఫ్రెండ్స్ తో
ఆ బ్రో
అండ్ ఇక్కడ కొన్ని టెంపుల్స్ వున్నాయి అండ్ మెయిన్ మనం చూడగలసిన అంటే మెయిన్ రాతితో ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి బ్రో చనా
హా బ్రో హంపియాల అంతే ఉంటాది లే బ్రో
ఆ అవును
అ
ఎ అంత వెరిఅంటే రాతి మీద చెక్కిన బొమ్మలు అనేటివి చాలా డీటెయిల్ గా ఉన్నాయి బ్రో
ఆ బ్రో
అట్ ఈ చిన్న టాపిక్ ని కూడా దాని మీద అంటే ఆ బొమ్మని చూస్తాన్నట్లే చాలా డీటెయిల్ గా అర్థం అయిపోతుంది టోటల్
ఆ బ్రో
అలా సాయంత్రం మ్మ్
అండెది బ్రో
మళ్ళీ తర్వాత మన టెన్ రూపీస్ నోట్స్ మీద ఒక రథం లాంటిది ఉంటది కదా బ్రో
ఆ అవును బ్రో ఆ చూసాను బ్రో
సేమ్ అలానే ఎందెవరు
హల్లాన్ నేన్ ఉంటయ్ కొంచెం డిఫరెంట్గ్ క్రో
ఆ బ్రో
మీరు రీసెంట్ గా ఎక్కడన్నా వెళ్ళార అప్పుడు ట్రిప్ కి
ఇంగ రీసెంట్ గా అంటేనే హైదరాబాద్ వెళ్ళాం బ్రో
ఆహ్ స్స్ టెన్స్ ఫ్రెండ్స్తోనాస్ ఫ్యామిలీ నా బ్రో
ఫెండ్స్ తో వెళ్ళాం. బ్రో హైదరాబాద్ ఒక త్రీ మెంబర్స్ వెళ్ళాము.
అవును
ఫస్ట్ సాలార్జి మ్యూజియం దెల్సా అప్పుడు మీకు ఓకేం
మరిజద అస్ప
ఆ ఆ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేసాం బ్ర ఫస్ట్
ఆ
అంతా అక్కడ అంటే లైక్ ఆ టైమ్ లో అంటే, మ్ మ్మ్ అంటేప్పుడు, చాలా మా ముస్లిమ్స్ కింగ్స్ వాడిన, కత్తులు వాళ్ళ డ్రెస్సెస్సు పల్సంబుక్ స్ ఇలాంటివన్నీ ఉన్నాయి బ్రో వా క్క ఆ బ్రో మళ్ళీ వాళ్ళు ఏమంటారు ఏదేదో షీల్ వేసుకుంటారు కదా బ్రో ఐరన్ తో అంతా చైన్స్ ఇలాగ ఇలా వసారు చూసు అవన్నీ ఉన్నాయి బ్రో
అ
అవి తర్వాత లైక్ మళ్ళీ ఆ కొన్ని అంటే వాళ్ళ అనిమల్స్ ఏ అంటే ఉంటాయి ఏనుగులు గురాలు ఉంటాయి బ్రో వాటికంటూ కొన్ని ఉంటాయి బ్రో సేఫ్ సేఫ్టీ కోసం అని చెప్పి ఆర్నమెంట్స్ ఉంటాయి వాటికి అవి చూసాము
ఇ వాటికి సపరేట్ కనే ఓటి ఉం ఐతదా బ్రో మీ
ఆ బ్రో అంటే ఆ సపరేట్ సపరేట్ రూమ్స్ ఉంటాయి బ్రో అ
అదే ఏదో మూవీలో చూసా సం అంటే గుర్రాలకు సంబంధించి కొంచెం ప్లేసు
ఆ బ్రో అంటే ఆ అంటే ఒక ఆ బ్రో అంటే లైఫ్ క్లాస్ కు ఒక సపరేట్ ఉంటది బుక్స్ సపే రేట్ ఉన్నట్టు అట్లా ఉంటాయి బ్ర మళ్లి స తిక్స్ గానే ఉంటాయి బ్రో అంటే వాళ్ళ చేతి కర్రలు తెలుసు కదా బ్రో
ఆ అవును
కర్రల్లో కూడా టైప్స్ ఉంటాయి బ్రో ఒకటైతే లైక్ ఎలా ఉ ఉంటదండి కొంగ ముక్కు ఉంటారు బ్రో దానికి ఒక బటన్ ఉంటది దాన్ని ఓపెన్ చేసి ఆ ఆ మౌత్ ఓపెన్ ఐతది దాంట్లో ఉండి వెపన్ లాగా అట్లా ముందర కూడా వస్తుంది బ్రో కడ్డీ లాగా ఒకటి అట్లా ఏవో ఉన్నాయి బ్రో అప్పట్లోనే ఇంకా అప్పుడు ఇంకొక కొన్ని వాటిల్లో పేడ్స్ అంటరు అంటే అదయ అదయ్యాక చార్మినార్ వెళ్ళాం బ్రో
అ
చార్మినార్ ఇంకా ఈవినింగ్ అక్కడ షాపింగ్ బాగుంట షాపింగ్ ఎక్కువ ఉంటది బ్రో ఆడంతా
అంటే అన్ని ఐటమ్స్ చీప్ గా దొరుకుతాయంట కదా బ్రో అక్కడ
ఆ కొద్ది చీపే బ్రో అంతే కానీ మనం బార్గెన్ చేయాలి అంతే బ్రో నార్మల్ అయితే అంది ఎవ్వరు బార్గెన్ చేస్తే దొరుకుతాయ్ బ్రో
అంటే మీ ఫ్రెండ్స్ మాట్లాడు తుంటే విన్న చోర్ బజారని
ఆ అదే బ్రో అదంతా దాన్న అదే అంట్రూ బిర్యానీ హై రేట్ ఉంటది బ్రో చార్ ఉమ్ హైదరాబాద్లా
హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ ఉ బ్రో
అదే బ్రో దమ్ బిర్యానీ అదే మేము అంజాన్ సీజన్ లో వెళ్ళాము ఇంకా హలీము అంతా మంచి ఉండే బ్రో
హలీం టేస్ట్ చేసారా బ్రో
ఆ చేశాను బట్ కాని నాకు అది ఎందుకు ఫస్ట్ టైమ్ అవడం వల్ల అది కొత్తది అనిపించింది బ్రో ఆనియన్స్ లేకుంటే ఉత్తది తినలేం బ్రో అదేదో లైక్ ఏదో చెంటే కొద్ది అది టేస్ట్ ఇలాగ ఉంది ఫస్ట్ ఫస్ట్ టైం కదా అలాంటేది అనుకున్నా అలాగే ఉంటది అనుకు న్న లింగ
నేనే ఈసారి ట్రై చేయాలి బ్రో హాలీమ్ ను
బాగుంటద అంటుంటారు కానీ నాకేం అంత అనిపియలేదు బ్రో
దర్బో చికెన్ మటన్ ఆ
మటన్ హలీం ట్రై చేశా బ్రో మిరేది తినాలనుకున్నారు బ్రో
చికెన్ హలీం ట్రై చేయాలి అనుకున్న బ్రో
ఆ బ్రో నెక్స్ట్
బ్రో ఫ్యూచర్లో ఏమన్నా బ్రో
మీ మీరు నెక్స్ట్ ఎక్కడ వెళ్ళ ఎక్కడికి వెళ్ళాల అనుకుంటున్నారు
అ చెన్నైకి వెళ్లాల అనుకుంటున్నా కో బీచ్కి
ఓన్లీ చెన్నైయేన లేకుంటే అక్కడ సరౌండింగ్
ఆ సరౌండింగ్ అంతా బ్రో పాండీ చెర్రీ అలాగే ఆ ఫ్రెండ్స్ తోనే బ్రో
మేము సోలో ట్ర్రావెలింగ్ అట్లేం
ఆ అలాగే ఏ సోలో ట్రావెలింగ్ జస్ట్ ఉరకనే బైక్ రైడ్ వెళ్ళాలని ఉంటుంది
అంటే కొంతమంది వెళ్ వస్తారా రోజు సోలో గానే వెళ్ళి అక్కడ ప్లేసెస్ న మంచిగా ఎక్స్ప్లోడ్ చేస్తారు అట్లే ఏమి ఈయలేద బ్రో నీకి
ఆ అలా లేదు బ్రో ఫ్రెండ్స్ తో వెళ్ళాలనిపిస్తుంది అంతే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ
ఆవురో
ఏక్కడ చెన్నైలో ఓసారన బీచ్ లేకి వెళ్ళాలి
ఏ బీచ్ బ్రో
చెన్నైలో బ్రో
ఓకేే మెరీనా బీచ్ ఏదో ఉంటాది కదా చెన్నైలో
అవునవును మీరు బ్రో ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు నెక్స్ట్ టైం
మ్ నేను మాసి సిస్టరు ఓ గోకర్ణ అంటున్నారు అందరూ
ఆ
ఫస్ట్ ఇప్పుడైతే రీసెంట్గా అంటే వన్ మంత్ తర్వాత తిరుమలకి వెళ్ళాలినుకుంటున్నాం ఆ తర్వాత గోకర్ణ అల వెళ్ళాల అనుకుంటున్నాము తిరుపతి ఫ్యామిలీతో వెళ్తాం మరి గోకర్ణ కి కి నేను మా సిస్టర్ మాత్రం వెళ్తాం బ్రో అవును బ్రో మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అంటే అక్కడ ఫేమస్ ఫుడ్ ని ట్రై చేస్తారా లేకుంటే నార్మల్ గా మన సైడ్ అంటే మాముూలు మీరు తినే ఫుడ్ తింటారా అక్కడ ఫేమస్ ఫుడ్ నే తినడానికి ట్రై చేస్తారా
ఓ సారి తిరుపతికి వెళ్ళ బ్రో నేను
ఆ బ్రో
అంటే ఇది దేవుని గాదు ఊరికే ఫ్రెండ్స్ తో
ఓకే ఓకే నార్మల్గా ఒకే బ్రో
ఆ అప్పుడు తిరుచానూరు అని ఆ ఏరియాలో హోటల్లో బ్రో అంటే ఆ హోటల్ లో స్పెషల్ ఇది పరోట అండ్ చికెన్ కర్రీ బ్రో
ఆ బ్రో
అక్క టేస్ట్ చేసా అదైతే మర్చిపోలేను బ్రో ఎప్పుడు వెళ్ళినా వెళ్తుంటాం తిరుపతి
అంటే ఇంగా అక్కడకన్నా చెన్నై సైడ్ ఇంకా పరోట మంచి ఫేమస్ కాదు ఏదో కొత్తు పరోట తొక్కు పరోట అనీ ఏవేవో ఉంటాయి
చెన్నైకి ఎప్పుడు వెళ్ళింది అబ్బ ఇ ఇంతవరకు
ఆ బ్రో అంటే అటు సైడ్ ఎక్కువ ఫేమస్ బ్రో ఇంకా
నేన్ తిన్నంత ఇంత వరకు అయితే తిరుపతిలో ద బెస్ట్ బ్రో పరోటాలో అయితే
ఆ బ్రో
మ్మ్
మ్మ్ పడక్ ఎక్కడికన్నా ట్రావెల్ కిన్నప్పుడు అంటే లగ్జరీ స్టే ని చూజ్ చేసుకుంటారు లేకుంటే మీకు ఎక్కడైనా ఓకేనా బ్రో
ఎక్కడైనా ఓకే బ్రో అంటే లగ్జరీ అంటే ఏం లేద్ జస్ట్ ట్ కంఫర్ట్ ఉంటే చాలా బ్రో మనకి
ఓకే బ్రో
అంతే
ఓకే ఓకే ఎక్కువ ఫొటోస్ తీసుకుంటార బ్రో
ఆ ఫొటోస్ కంపల్సరీ బ్రో
ఎక్కువ తీసుకుంటార బ్రో
ఎక్కువ అంటే అంటే ఏదన్నా కొత్త ప్లేసెస్ విజిట్ టెయినప్పుడు అంతే ఇగ ఆ మెమరిబుల్ జరిగినప్పుడు పుగార్ల తీసుకుంటుంటుప్పుడు
మ్మ్
మరు బ్రో
ఏంటి బ్రో
అంటే మీరు ఫొటోసే క్కువ తీసుకుంటుంటారా లేదా అన్నరు
అంటే నేను నాకు తీసుకోం బ్రో ఆ లోకేషన్ ని తీస్తుంటా బ్రో ఊ గన్ నాకు ఇది నేను పెద్ద నాకు ఫోటో దిగాలని ఉండదు బ్రో లోకేషన్ అయితే క్యాప్చర్ చేస్తాను బ్రో ఉహ్ ఏదన్నా అంటే మీరు బ్రో ఎక్క ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్ళి అక్కడ ఏదన్నా ఫెస్టివల్ అటెం అటెండ్ అయ్యారు బ్రో అంటే మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా ఫెస్టివల్స్ జరిగి ఏముంటాయా బ్రో మీ సైడ్ కాకుండా వాళ్ళ ఫెస్టివల్స్ ఉంటాయి కదా లైక్
ఆహ్ లైక్ కడస్ సోమందిపల్లి దగ్గర ఒకటి వెళ్ళా బ్రో మొన్న
ఓకే బ్రో
అంటే జ్యోతులనే జ్యోతులు అంటారు అంటే ఒక దేవున్ విగ్రహం ఉంటుంది బ్రో
అబ్బో
అంటరెమొత్తం అంటే ఊరు ప్రతి ఇంటింటికి ఊరేగిస్తామంటారే అలా చేస్తుంటారు గ్రౌండ్ ఎక్కువ కోడిని బలిస్తారంటారే
ఆ బ్రో
అలా ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒకో రోజు చేస్తుంటారు బ్రో పక్క ఆ రోజు చూసి షాక్ అయ్యవా అంటే ఇట్లే రోడ్డు మొత్తాన కొడె తలకాయలే ఉన్నాయి బ్రో టోటల్ అంతా రెడ్ గా రోడ్డు అంతా
బ్లడ్ అంతా ఉంటదిలెండి బ్రో ఇంగా మీ లైఫ్ లో మీకి మెమరబుల్ ట్రిప్ అంటేది బ్రో అంటే లైఫ్ లో ఎన్నిసార్లు అయినా పోవచ్చు అట్లా ఏమన్నా లేకుంటే అలా కాగుండా ఏమన్నా బకెట్ లిస్ట్ గానీ ఏమేమి ఉన్నాయి ఏమన్నా ఉన్నాయా బ్రో ప్లేసెస్ బగెట్ లిస్ట్ లో ఉంటాయి కదా వీటికి వెళ్ళాలి అని
చెన్నైకి వెళ్లాలని ఉంది. బ్రో అంతే
బకెట్లిస్ట్ లో ఏం లేవా బ్రో లైక్ గోవా ఇట్లా అంటే ఫ్రెండ్స్ తో ఉంటది కదా ప్రతి ఒక్కరికి
అంటే ఫ్రెండ్స్ తో అనుకుంటాం బట్ అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఇప్పుడు గోవా అయితే మాక్సిమమ్ ప్రతి ఒక్కరు అనుకునింటారు అలా ఉంటుంది
సరే బ్రో థ్యాంక్ యూ బ్రో
ఓకే